ఆ ఏంది నాన్న
ఏం చేస్తున్నావ్ ఏం చేస్తున్నావ్ అక్ అక్క తిన్నావా ఏం సంగతులు
ఆహా ఏముందిరా చెప్పాలి ఏం కూర ఇవాలా
మాది వంకాయ అక్క మీది
నాదా పప్పు చిక్కుళ్ళు
అవు పప్పు చిక్కుళ్ళు కూరా వచ్చాక్క నికు మీది ఎట్లా చెప్పు ప్రా చెప్పు
ఏముంది పెద్ద చిక్కుళ్ళు ఉడకబెట్టి ఆ ఉడకబెట్టి ఉడకడతాం కదా వడకట్టిన తర్వాత మాములుగా తాలింప వేసి ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం అల్లం చినుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే వేసుకుంటారు లేదంటే కొంతమంది కొంచెం పసు ప్పును కారంము ఉప్పు వేసుకొని ఇంకా ఈ ఉడకబెట్టిన చి కుల్ కలిపేసి
ఆ
కొద్దిగా వాటర్ కావాలంటే వాటర్ పోసుకుంటారు వాటర్ పోసుకుంటే కొంచెం చప్పగా ఉంటదిలే ఎందుకును కంటే ఇంకా అట్లానే గ్రేవీ లాగా తినేస్తారు బాగుంటది
ఆ బాగుండేది బాగుండేది అక్క హెల్త్ కూడా చాలా మంచిది కదా అ కా
ఆ చాలా మంచిది కొప్పు చిక్కుళ్ళు మంచి ప్రోటీన్ ఉంటది
అవునక్క పిల్లల స్కూల్ క వెళ్ళారా మరి ఈవినింగ్ కొంచెం మార్కెట్కి వెళ్ళాల ఇంకా వస్తావా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయి కొనాలి
ఆ సరే రా వస్తాను సీజనల్ ఫ్రూట్స్ తింటే బావుంటది ఉమ్ సీజనల్ ఫ్రూట్స్ ఏ సీజన్లో అవి తింటే
ఏం అమ్ముతారక్క మరి
ఇప్పుడైతే పుచ్చకాయలు పచ్చకాయలు వస్తున్నాయి గ్రీన్ గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి కదా అవి అవి అవి బాగా వస్తున్నాయి
ఆ అయితే బాగుండిదిన్నమాట పుచ్చకాయ
మా కొంచం గ్రీన్ కలర్ లో ఉంటది కదా పుచ్చకాయ అదే నల్ల పుచ్చకాయ అంటారే
ఆ బాగా నువ్వేం ఫ్రూట్స్ తిన్నావ అక్క
మా ఏంది రా ఆ ఏమేం ఫ్రూట్స్ తీసుకున్నావు రా ఆ గ్రేప్సు యాపిల్స్ ఆ అన్నిీ అన్ని తిన్నారా నేను బాగుంటది ఆ అబ్బాయిలో కూడా తీసుకో పిల్లలలకు పెడితే మంచిది కదా ఫ్రూట్స్ అయి
సరే అక్క వరకు ఏ ఫ్రూట్స్ తిన్నావ అక్క
ఇప్పటి వరకా అన్నీ తిన్నా యాపిల్స్ బనానా ప్రోమోగ్రానేట్ అయితే బాగుంటుంది
ఉమ్ ప్రోమోగ్రెనేట్ మొన్న అక్క ప్రోమోగ్రనేట్ చూస్త తాగాను అసలు ఎంత బాగుందంటే చాలా టేస్ట్ గ ఉన్దక్క అసలు బెడ్ పట్టిన్ది మళ్ళీ అవే కాడు ఆ
నాకు ఎక్కువ నాకు ఎక్కువ సపోటా ఇష్టం రా సపోటా సప్
ఉమ్ సపోటా మంట్లో బికారంలో సపోర్ట ఉందక్క ఆ
అంటే ఒక నాలుగైదు సపోటాలు ఉంటే కొంచెం పాలు పోసి
టబ్లో సపోర్ట ఉంది ఏమో ఆయ్
మగ్గింది అయితేనే బాగుంటది గట్టిగా ఉన్నది బాగుంటది తినలేము ఇట్లా చుక్కుపోతాయి కూడా పెదాలకి అవి ఏం చేస్తాారంటే కొంచెం షుగర్ వేసి కొంచంే షుగర్ కొద్దిగా వేసి కొని పాలు పోసుకొని మిక్సి వేసుకొని దా పిల్లలకి దా బాగుంటది కొంచం హార్ లెక్స్ పైన హార్లెక్ గాని బూస్ట్ గాని చల్లు చాలా బాగుంటది గట్ల తాగితే
అ
అ
ఆ ఆయితే నీ దగ్గర అన్నీ జ్యూసెస్ ము నేర్చుకోవాలక్క
ఉమ్ అవున్రా అన్నిీ ఏదైనా కొంచెం పాలు పోసుకోవటం కొద్దిగా అంటే షుగర్ తాగేదాన్ని బట్టి అంటే మనం తీపి ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్ క్కువ వేసుకోవటం
ఉమ్ మా షీన్నోడ్కైతే ఈ మధ్య హెల్త్ బాగవట్లేద అక్క
ఆ చిన్నడికి బాగాోట్లేదంటే ఏమి ఉన్నవాడు క
స బయట ఆపచ్చాలి
తపిచ్చు సారు కొంచెం బలం వచ్చింది
ఏమై చూస స్థాపించవచ్చక్క చిన్న పిల్లలకి
ఏను నానా
ఆ
చిన్నపిల్ల వాడక వాడిక అన్నిగా ఏదైనా తాపచవచ్చు జ్యూస్ ఫ్రూట్స్కిమి అన్ని మంచియ కదా ఫ్రూట్స్ ఏదైనా మంచిదే
దాన్నీ దూస స్థాపిస్తు నేను అక్క
హ తగచ్చేదండరా అయితే ఈ ఆపిల్ జ్యూస్ ఎక్కువ య వె మ దాన్ని
ఆ
వాటర్ మెలాన్ కూడా చేసేదాన్ని వాటర్ మెలాన్ ఇంకా సమ్మర్ లో అయితే మ్యాంగో జ్యూస్ అసలుకి ఏముంది ఒక ఒక మ్యాంగో నాలుగు మొక్కలు వేస్త అయితే అది చిక్కగా ఉంటది కదా అసలు ఆ కూల్ వాటర్ కొంచెం పావులు కొంచెం కొంచెం షుగర్ వేస్త అ సూపర్ ఉంటది అది మరి చెక్క కొన్న తాగలేగ ఆ మ్యాంగో జూస్ సైతే భలే ఉంటాయి అసలు ఆ ఓకేరా ఏందిరా అదే అందరు బాగున్నారు అయితే ఆ వస్తాన్ రా వస్తాను
ఆ మన ఫ్రెండ్ ఉంది కదా ఇంకొకటి హైట్ పొట్టిగా ఉండిద్ది పందిలాగ మన్న తిస్కొనిన్ల అదైతే స్కూటీ బా నడిపింది మొన్న గోల్డ్ షాపు కూడా తీసుకెళ్ళావు కదక్క దాన్ని దేనే ఒక తినై పెట్టాలి ఇప్పుడు సాయంత్రం
అవును
ఎడతే కాంట
అవును
అంటప్పా
ఎదిరా సంగతులు
వస్త వస్త అన్నావ్ అంట అలాగారా మా డాడీ వచ్చిన్నారు పెద్ద మ పెద్ద డాడీ
హ్మ్ ఉమ్
సర్లేరా మా డాడీ వచ్చాడు
సరేరా
ఆగారా ఇంకా సాయంత్రం అయితే కఖచ్చితంగా మనం వెళ్లాల్సిన్నాక్క
ఓకే ఎల్ కంపల్సరి ఎల్ ఉంట
ఇ ఇప్పుడు మేమున్న బ్రేస్లెట్ కొన్నాం అక్క అది మా అత్తాకి చాలా నచ్చంద అంట ఆ బ్రేస్లెట్ కూడా ఒక ట్రై చేయాలి